చెప్పే
ఎం చేస్తున్నావే
ఏమున్నది కాలీ ఇప్పుడే తిన్నా కూసున్నా ఇక్కడ నెట్ వత్తలేదు మన ఇల్లు డౌన్ కున్నది ఫైవ్ జి రాదు ఫైవ్ జి వచ్చేకాడ కూసున్న ఇగ
నేను కూడా సిగ్నల్ రాదని బయటకి వచ్చికుచ్చున్న
మంచి పని చేసినవ్ నీ బిచ్చాపేరియాలో ఎప్పుడు సిగ్నల్ రాదు
ఏం చేస్సాం మరి మీరంటే రిచ్ కిడ్సే
నా ఇంకా బి చెప్పు పెరియా నాగర్ ఫైవ్ జీ రాద్ మమ్మీతోటి రచ్చ రచ్చ గొడవ
ఊకే ఏదో గొడవ ఐదనే ఉంటదా ఏమన్నా సౌండ్ వస్తుందా నీకు
హ్మ్ ల్యాప్టాప్ ఇయి అంటే ఇస్తలేదు
ల్యాప్ టపా
లొల్లి వెట్నె
ఎందుకే
సుశలుకినే బర్డే ఫోటోస్ అట్లనే హార్డ్ డిస్క్ లకి పెళ్లప్పుడు హార్డ్
ఏక్కిచ్చు కోలంక
డ్రస్సు కూడా
మ్మ్ హ్మ్ హలో
చెప్పే
నెల్ రావట్లేదా వస్సుంద నాకు ఏం అర్ధం గావట్లేదు
వొత్తాంది పోతంది వొత్తాంది పోతంది
కొంచెం మంచిగా కూచ్చో
నాది కూడా ఫైవ్ జి యే జూపి తన్
మరీ మంచిదిలే హ్మ్ ఇంకేంటి మరి
ఏమున్నయ్ ఎ మెస్సేజ్ వాల్ జేస్ సేమ్ ఫోర్ సెమిస్టర్స్ లల్లో రెండు అయిపేయినయ్ ఇంక రెండు ఉన్నాయ్. ఎట్ల ఎల్లదీయాల్నో ఏమో పిచ్చి లేత్తాంది బాబు ఎందుకు తీసుకున్నానో అర్థంమయితలేదు ఆ సబ్జెక్టు.
చేసే దాంతోటి ఎవ్వడి సాటిస్ఫాక్షన్ సాటిస్ఫై ఎవరు ఎందుకే అసలు
సాటిస్ఫాక్షన్ అవ్వాలంటే దానికి ప్రిపేర్ అయ్యి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే సాటిస్ఫాక్షన్ అనేది వత్తది సబ్జెక్ట్ నాలెడ్జ్ లే
ఈవెన్ ఈవెన్ జాబ్ అయినాగూడ ఎవ్వరు సాటిస్ఫై అవ్వరు
అంతే జీతం వచ్చే టైమ్ జీతం వచ్చే టైమ్ లో అందరు సాటిస్ఫై అయితరే ఇదే నన్
ఆ హోలీ ఒక్క రోజు మందమే ఉంటది అ మా మురిపెం
ఆ